నమస్
ఉ అయ్యా నమస్కారం బాగున్నారా
మీ వాయిస్ మీ వాయిస్ కొంచెం పెంచుతారా
బాగున్నారా
బాగాన్నామండి మీరు అదే అది మనీ మ దేమి లేదు
వో నిలేకి
ఆది అందో కర్రీ లేండి మీరు మిది
మాది రొట్టి
అబ్బా మాకు కొంచెం పంపించండి మీదే బాగుంది కూడా
చానా రోజులు తరువాత తిన్నా
ఉహు ఎందుకు తిన్నారా అండి మీకు నచ్చదా అండి మీకు నచ్చదా అది
లేదు బీప్ రొట్టె తింటామా అని ఉంటుంది
బానే ఉంటది ఏం కదండి బాగుంటది
బాగుంటది
ఉ ఇంకేంటి అండి
ఉమ్ చెప్పల మీరే
మదెం ఉందండి పిల్లలం పెద్దోళ్ళు మీరు చెప్పాల
ఉమ్ పిలొల్లు పిల్లొలు అనే పిల్లలు కాస్త పెద్దోళ్లలాగ అయిపోయినారు
ఎప్పుడండి నాకు తెలిదు అవన్నీ
మీకు మీరు పిలొల్లు కదా అండి తెలీదు
ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు నచ్చినారండి కరక్ట్గ చెప్తున్నారు
ఆ అదే ఆ
ఉ
అబద్దాలు చెప్పిన నిజాలు అనుకుంటావు
మేము చిన్న పిల్లలం కదండి మాకు అంత బుర్ర లేదం
అవునా అట్లా చప్పుకోలంతె అసలు మీరు ఏం చేసినారో తెలుస నా నా అసలు మీరు తొందరగా పోతారనే అనుకోలేదు
మీరు మీరు కూడ మమ్మల్ని రమ్మంటారని మేము అనుకున్నాం ఏంది అండి మీ కోడి గద అస్సలు మీరు చెప్పక్పోడమే పెద్ద తప్పండి మీరు చెప్పారాండి నాకు
అస్సలు నాకేం తెల్సు అంత ఫస్ట్గా వెళ్ళిపోతారని ఏమి
నే నేనింట్లో ఉండాలని తె
మరి అంత బిరిగ్గా పోతారుఅని అనుకోలే
మీరెక్కడెక్కడున్నారో అండి మీకూ
ఇంగెందుకొచ్చినారో ఏమో
పండగుందని ఒచ్చిన పండగైపోయింది పోయినాండి కొంతమంది కొన్ని కొన్ని పెద్ద మనుషుల్ని పెద్ద పెద్ద పనులు చేయలేక ఒచ్చే చచ్చిపోయినామండి చూడ్లేక కొంతమంది జనాలు మా కర్మను పాప అయ్య ఎ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మాకే తెలియడం లేదండి
అంటేంది
మాకే ఎందుకండి ఇగో అది గాదండి సామి మీకు కొంచెం ఆలోచించండి మా ముందరే అండి వా రు వారి భార్య గారు మా కళ్ళ ముందరే ఉన్నారండి మేమేంజేత్తమండి బాబు
ఉన్నార పోయినర వినపడలే నాకి మీ మాటలు
నేను ఆ ఎ తెలిదండి వారు వారి భార్య గారు మా కళ్ళ ముందర అలా తిరుగుతున్నారండి హలో
మళ్ళీ చూస్కో
బాగుందిగదాస్తూ ఏం చూస్తాంది చెప్పండి? వారు వారి భార్య గారు మా కళ్ళ ముందు అలా దిరుగుతుంటే వావ్ నాకసలు నవ్వాలో ఏడవాలో గూడా అర్థం కాలేదండి.
ఈయనతోన పనిలేదు ఉయ్
మీరేమంత ఏం మాట్లాడ్తున్నారండీ?
ఇప్పుడేమన్నారో ఇంకోసారి చెప్పరా?
వారు వారి భార్య గారు మా కళ్ళ ముందరే కనిపిస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదండి మాకు.
మ్ హూ
మ్ హూ అదేమి ఆనందించాల్సిన విషయం కాదులేండి ఊహూ అంటున్నారు.
నోట్లో నీళ్ళు వెట్టుకుంటే అట్లా సౌండొచ్చిందండి. అదా విషయం అయితే
చూడండి ఒక మనిషి పరిస్థితి ఎలా ఉందో మీకూ నవ్వులాటగా ఉందండి చెప్తుంటే.
వదిలేయండి ఏం గాదు. ప్రతి కుక్క కుక్క కో రోజు వస్తాది. మన కో రోజు వస్తాది.
అదే కాదాండి మొహం నా ముందరకి ఎందుకండీ రావడం యాడన్న సావొచ్చు కదేటి.
సిటీలోనే
ఉ
మ్ హు మిమ్మల్ని చూసినా
ఏంటండీ?
మిమల్ని చూసినారా వాళ్ళు.
నేను చెప్పేది అదే కాదండీ ఉన్న రెండు రోజులు అదే పరిస్థితి అండి మా పరిస్థితి.
అయ్యయ్యో
అసలు ఉండాలనిపిస్తే ఒట్టు
మ్
మ్ అది అర్ధంమైందా అండి. అర్థమైందండి అదే అండి పరిస్థితి.
ఓం వచ్చేది నచ్చేట్టు లేదు.
పగవాడి కి కూడా రాకూడదండి.
పగోడికి కూడ ఈ పరిస్థితి రాకూడదు. ఇప్పుడు మరి ఎప్పుడు వస్తారు.
తెలీదండి ఇప్పట్లో వచ్చే ఉద్దేశ్యం లేదు. మూడు సార్లు తిరిగిపిచ్చినావు.
పొద్దాకా మంచూరియా తినడానికే ఆడుంటాడు.
ఏంటో అందరూ వస్తారు ఈడ మొహరం పండగ అంటే అందరూ వస్తారు సరే, నా దగ్గరే ఎందుకు నా ముందరే ఎందుకు కనిపిస్తున్నావు నాకే. ఎగ్జాక్ట్లీ నాకు అలాగ రెండు అడుగులు తేడా అంతే అండి
అయ్యో
రెండడుగులు అడి వెనక్కి వేసాను రెండడుగులు ముందలికి వేసాను
ఎంలే ఇగ
నీ అంత దగ్గర
ఊ ఊ
కానీ నా దరిద్రానికి నేనే ఫస్ట్ ఉన్నా అండి వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారండి ఇట్స్ లైక్ అట్ల అయిపోయిందండి ఏం చేద్దామండి చెప్పండి నం విప్పుంది
అవును అప్పుడు మీ ఇంట్ల వాళ్ళు ఎవరు లేకపోయిరా పక్కన
అందరు ఉంటారండి ఎవరన్న మా అమ్మగారు ఉన్నారు కానీ మా అమ్మగారు ఉంటే వారైనా ఏం చెత్తరు వారికి ఏమన్నా తెలుసా అండి నిజాలు
ఆ
ఉమ్ ఎవరికిీ తెలియని బాధ అంటే
ప్రతి చంపేసి
అబ్బాచా డౌట అండి
మాకు తెలుసు
ఉమ్ అంతే అండి
ఇంకే మీ కెటిల్ మీ దగ్గరే ఉందా ఏం చేసుకోలేదా
ఇప్పుడైతే ఏం చేయలేదండి పూరీలు తిని మామిడికాయ తిని ఊరికే ఉన్నానండి
పూరి మామిడికాయ వావ్ మీకు మామిడికాయలు ఎక్కడివి
ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం అండి
ఓహో మేలే ఇంకా వస్తన్నాయి
ఆ
వే ఏ
తెల్స్ అండీ మీరు అంతగా చెప్పక్
ఎప్పుడు గంట పది నిమిషాలాగ్ గడుస్తది ఈ పది నిమిషాలు గాస్త గంటలా గడుస్తది నాక్
నిజమేనండి బాబు
ఏందో ఇది అర్థమే కాదు
మాది కూడా అదే బాధ నా ఉంది అండీ ఉ
కోయేద్నా
ఉమ్ ఉంది మీ అందానికి రహస్యం ఏం అండీ
ఆ తిన్లేవు తిని తింటేనే ఆవ్ మందంగా నాలెగె
అవున అండీ
ఉ
ఉహు మీరు ఎప్పుడు వొస్తారు అండీ వొస్తార్ అంటున్నారు రావట్లేద మీరు వొస్తా మీరు వస్తార్ అంటున్నారు రావడం లేదే
యాడికి
మీ మీరు వొస్తాను అన్నార్ కదా అండీ కోచింగ్ కోసం
మీరు చూసారా కోచింగ్
మాకి మీ అంత కోచింగ్స్ గురించే ఐడియా లేదండి
మీ ఫ్రెండ్ వాళ్ళు చెప్తారె అది ఆన్లైన్ లోనే చేసుకోవొచ్చు అని
ఉ
అట్లా చేస్తే మేలా చెప్పండి
చూడండి మీరు ఏమనుకుంట్నారో ఏ జే మీ బావ గారు ఏదో చెప్తా అన్నారు గదా చెప్పారా
ఉమ్ చెప్తా ఉన్నాడు డైరెక్ట్ పోతే తెలుస్తుంది ఇవాళ పనులు ఉన్నాయని వాళ్ళు కుదర్లేదు వాళ్ళ అసలు పోనికి
ఉమ్ కొనుకోండి
ఈ శుక్రవారం ఈ వారంలో ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తది అండీ తెలిస్తే పోవడం
ఓకే అండి ఉ ఇంకేంటండి ఉ ఉమ్ విని తరిస్తారా
తెలుసతా ఆ గ్యాప్ ఇచ్చా అనుకున్నారా వొచ్చింది అది గ్యాప్
ఉహు అవునా అండి ఇవాళ శనివారం ప్రాబ బైక్ ఉంది అండీ మీ పైన
ఆ ఈ వ అవి ఇవి ఏసి లేటివి ఏస్కోని ఉంటారు సరే అయితే ఉంటాను అండీ
సరే అండి బాయ్ అండి
ఆ
ఎమ్మో